చెప్పండి
ఉబి ఎండలు ఎలా ఉంది మీ సైడ్
వాతావరణం
వాతావరణం ఎలా ఉందండి మీ సైడ్
అంటే ఇప్పుడు వాతావరణం అంటే అన్ప్రడిక్టబుల్ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మారుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి కదా
అవును అండి
ప్రజెంట్ ఒక టూ టూ త్రీ డేస్ నుంచి బాగా ఫుల్ ఆ వడగన్ల వర్షం లాగా ఐస్ క్యూబ్స్ మళ్ళా బడుతున్నాయి మీ సైడే ల్లో
మా సైడు మొన్నవుతూ వానా పడేది మీదగాని ఇప్పుడు ఎండ ఎక్కువ ఎక్కువ ఉందండి ఉ
మాకు కూడా ఇక్కడ ఫుల్లు వర్షాలు పడుతున్నాయి దాన్ని ట బడ్డవో అంటే వర్షాలు బాపడుతున్నాయి అంటే దాంతో పాటు ఈదురుగాళ్లు ఎక్కువ
మ్
ఉన్నయ్ గా గాలెక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పంట పొలువి కూడా చాలా నష్టపోతున్నాయి
మ్ అవును
అదే
ఇప్పుడు మీరు టైమే చేంజ్ అవుతున్నారు కదా సం ఎ ఎండదళంలో ఎండ రాదుండా వాన తవత్తుంది
అవునా
అది ఏమై ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఎనర్జీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా టైఫాయిడ్ టైమచేంజ్ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రాబ్లమ్స్ వత్తే
ఆ అవునా
దానివల్లా ఆ దానివల్ల మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామ్
జాగ్రత్తలు అంటే ఏం లేదు అంటే బయటికి అలా వెళ్ళేటప్పుడు మనకి తగిన జట్ లెక్కువ స్వెట్టర్ ఏసుకోవడం చలి కోసం ఎన్నికి ఏమన్నా అంబ్రెల్లా అలా తీసుకోవడం అలా జాగ్రత్తలు మెయింటైన్ చేస్తాం
అ లై ఇంకా అది వుయ్ ఆర్ ఇప్పుడు ఎన్నదానంలో చాలా మంది ఏసి లో ఏచోని ఇంక టెంపరేచర్ హై అవుతుంది వాళ్ల
ఆ అవును కాపోతే ఇప్పుడు మన ఎంత ఎక్కువగా అంటే ఏసీలో ఉండాలి ఇగ ఎంతసేపు ఉండాలో అంత సేప్ టేపుండాలి మరీ ఎక్కువ ఉండకూడదు అని నా అభిప్రాయం మీరేమంటారు దాన్ని
ఉ ఉ చాల మంది ఎండాకాలం వొత్తే ఏసి చుంటునేకి ఏసి వాడతుంది దాని వల్ల టెంపరేచర్ ఇప్పుడు హై అవుతుంది
అవునా
నన్ను మెయింటైన్ చేయలేదా
ఆ
చాలా టైమే చేంజెస్ అవుతున్నాయి
ఆ
నాచురల్ ఎలా ఉండాలో ఎలా ఉంటే
అంతే అది కూడా నిజమే నేచర్ ని మనం పాడు చేేయడం వల్లే అది ఎండాకాలంలో వర్షాలు పడడం అలా కూడా జరుగుతున్నయ్
అవు
ఆ వర్షాలు ఎప్పుడు పడాలో అప్పుడు పడకూడదు దానికి అంటే మనం క్లైమేట్ నెలా ఉంచటము అది కూడా మనకు అలానే రిటర్న్స్ ఇస్తారు కదా
అవును
అంటే మీరేమన్నా క్లైమేట్ నాశనం చేయరా
నాశం చేను అంత ఉంచ చేస్తానండి సోరా నేను ఉంచు సోరా పేరెట్స్ వాళతాను స
మీరు సోలార్ ప్యానెల్స్ కూడా ఎక్కువ వాడతారా
అవునండి
సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి కరెంట్ జనరేట్ చేసుకుంటారా మీ ఇంటి వరకు మీరు
అవు
ఆ
ఓ చ
అంటే మీరు మీ మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పారా
మేము మార్నింగ్ ఐదింటిలు వస్తానండి
ఆ
ఇంచంచం బెస్ చేసుకొని డైఫ్యూస్ తంటారు
ఆవు
డై ఫ్రూట్ తనిందవత గేడ్ ఇంటిది అద సర నన్ను తింటానండి చడీ ఎన్నద ఉ చల్లగా ఉండ అద ఉంటుందిండి
అంటే మీరు ఎక్కువ కోకోనట్ వాటర్ అలా ఏ తగరా
ోడ డైరాల వ వన్ టాైమ్ కాైనా
కోకోనట్ వాటర్ కూడా తావాలి కదంటే ఎక్కువ కోకోనట్ వాటర్ తవాతా చల్లపు మధ్య ఎక్కువ ఎండ అడా ఏ ఉన్నది
కొటనేెట్ వాటర్ లో చాలా ఈ ఐఎఫ్జెన్సీ ఉంటాయిని ఇన్ఫర్మేషన్ తెస్తుందండి
అదేం లేదు అదంతా ఫేక్ కావుతా కోకోనట్ వాటర్ అని మనకి చెట్టు దగ్గర నుంచి వస్తాయి కదా కావచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు
పరు అన్నం బటర్ మల్క్ జూస్
చాలా ఇంపార్టెంట్ పేరుగన్న అయి తినడం
ఆ చాలా ఉందండి
ఆ అవు
అంత మీరు మీరు ఎండ బయట వెళ్తున్నారా రెండింటి కదా
ఆ ఆ టైమిస్ లో వెళ్ళము కాకపోతే ఈ మాములుగా ఏమన్నా వర్క్ అలా ఉంటే వెళ్ళాలి తప్పదు కదండి
జాత ఎలాండి మళ్ళీ ఎండ సూర్యత అందం ఎతు ఉంటది అ ఎ ఎ ఉంటది
ఓహ ఎలక్కళం ఎక్కువ బయటక వెళ్తేా వాడదెబ్బ అలా అనారోగ్యం బాల అవుతుంది
అవునండి అందుకే జాత
అందుకోసమే బైక్ లో బైక్లు వెళ్ళేటప్పుడు హెల్మట్ వార్లాట వెళ్లిటప్పుూవాల జాగ్రత్తగాల మీకు దగ్గర ఇప్పుడు స్కూల్స్ లో హార్డ్ డెస్క్ వీల్స్ ఉన్నాయా?
అవునండి.
అంటే ఇప్పుడు మార్నింగ్ ఏ టైంకి వెళ్తారండి. స్కూల్ ఆ స్కూల్ దగ్గరకి పిల్లలల్లా
సెవెంత్ ఎల్లీ వన్ థర్టీ అలా అత్తున్నారండి.
ఆ వాళ్ళకి మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలలకు మాటం కనీతంద వాటర్ బాటిల్ పెట్టాలి
అవునండి
అది ఎండాకలామ్ గదా ఎన్ని ఎన్ని లీటర్లు వాటలు తావుతున్నారండి.
ఫోర్ లేటెస్ అండి.
ఓ లీటర్స్ అసలు చరిపోతాయా?
ఆ సగోతాయి.
నాకి తెలిసి పోర్ లీటర్స్ అనేది చానా తక్కువ అనుకుంటాము.
ఆహ ఎందుకు తక్కువ మ్
ఫోర్ లీటర్స్ ఎవరైనా తాగుతారు. అంటే మనకి ఇప్పుడు టెంపరేచర్ బాగా హైగా ఉన్నాయి కాబట్టి మనం ఫోర్ కంటే ఎక్కువ లీటర్స్ వా వాటర్ తాగాలి.
అవునండి.
అందుకోసం నాక్ దెలిసీ కనీసం ఫై ఫైవ్ సిక్స్ ప్రిఫర్ చెస్తే చానా మంచిగానే ఉంటాము.
ఆవు ఉహుం
మీరు కూడా అలవాటు చేసుకోవాలి. ఫైవ్ సిక్స్ అలా
మీరు ఫోర్టీన్ డిట్స్ ఏమైనా తాగుతారండి.
ఆ లేదండి ప్రోటీన్ షేక్ ప్రోటీన్ షేక్ ఆలయన్ని ఏ తాగా పోతే మేము స్పోర్ట్స్ అలా తింటము ఎనర్జీ కోసం ఏ ప్రోటీన్షేక్ ఆయన్ని కొంచం హెల్ప్సే ఎఫెక్ట్ చేస్తయని
ఫుడ్ నాచురల్ ఫుడ్ తీ ఫుడ్ నాచురల్ ఫుడ్ ఇంద రోజ్ తీన్దా అండి. పన్నీరు అని నేన్
అంటే పన్నీ పన్నీర్ అవివన్నీ మేము కర్రీ చేసుకొని తింటము.
ఉమ్
అంటే కొంతమంది ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ క్యాండీకపిటల్స్ ఇంజక్షన్స్ అలా తీసుకుంటారు. కదా అయి అవి అవాయిడ్ జేయాలి ఆవిరకంచ్ పోకూడదని నా అభిప్రాయం.
అవును
మ్ ఎలాంటి గురించి మీరేమంటారు మరే
అంతే అండి అది కుకింగ్ చేస్తే అన్నీ ఆన్లైన్డీ టెంపరీ గా ఇది అది జెత్తండి అని పిత్తంది ఉమ్
పెట్టే దానికి దానికంటే ముందు మీరే వాస్ స్క్రౌట్స్ అలా ఎక్కువ తినడంవల్ల ను నాక్ ఎక్కువ అవి ఎక్కువ తింటే నాచురల్ గానే ఎనర్జీ ఎలా వస్తుంది. కదా
అవునండి ఇప్పుడు చిన్నపిల్లోడు సెవెన్త్ వెళ్ళి వన్ థర్టీ వస్తుంది అలా
అ అవును
వన్ థర్టీ కి ఎక్కువ ఎండ ఉంటది గదా
ఆ
నాకేమో వచ్చేసి రాకున్నా కోడలికి వస్తే బాగుంటాది
అంటే అలా అనుకున్నప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్స్ మెయింటైన్ చేయాలంటే ఆ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా పెట్టాలి స్కూల్ హాఫ్ డే స్కూల్స్ ఉండకుండా కాకపోతే ఆ ఎండవ ఎండ ఎక్కువ ఉన్న టైం లో వాళ్ళకి రెస్ట్ ఇచ్చి అక్కడ ఎప్పుడు కొన్ని ఇలాగ ఏ ఏర్పాట్లు చేస్తే మేలే
ఈ ఇది సో హై లెవెల్ తీసుకెళ్దాం మాట
హామ్ ఇక్కడ బయట కేరళ స్కూల్స్లలో అలా కూడా ఎక్కువ అదే ఉంటది కదండి
అవును
హలో
అవునండి చెప్పండి
కేరళ స్ కేరళ అంటు నా ఇక్కడ కొరియన్స్ సౌత్ కొరియా నార్త్ కొరియా
అందుకే ఆ సైడ్ టెక్నాలజీ ఎక్కువగా
ఇందుకు మన గుజరాత్ స్టేట్ లో కూడా అక్కడ ఎక్కువ మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు మీకు తెలుసా ఈ విషయం
ఇంతా వచ్చేసి ఇప్పుడు ట్వల్వ్ థర్టీ వది చేస్తోంది అప్పుడే ఎండ చలా డీప్గా ఉంటది అన్న నా ఐడియా
అదే మీరు మీరు చెప్పండి మీరు ఇక ఫోర్ తర్టీ వరకు స్కూలు ఉంచండి అని
హామ్ సరే అండి
బాయ్ అండి